హలో
ఆ చెప్పు
హలో
హలో ఎంతస్తుందా
ఉన్నారా
ఆ మా మమ్మీ
హలో మీ వాయిస్ టక్ అయితుంది
ఒక కాల మంట జబ్బు లేదంటా స హలో హలో ఇప్పుడు వినిపిస్తుంద
ఏం చేస్తారు బిజ శ్రీ గు్రా
చపిసింది దానికి సౌండ్
ఇన్ పేస్ ఉంది కానీ బిజీ కూడా మీరు
సబ్బు కావాలంటా మ సబ్బు లేదంట
ఓకే తెలుసామండి మేము ఇ రాగండి
అ కావాలంటాం తిడుతుంది నన్ను
సరే వస్తున్నా ఇప్పుడు
అవి చెప్తానకి పస్తుందందాంటా మమ్మీ పస్తుందందంటా డబ్బుంట రాదు ఇ సబ్బు లేదంట
ఆ సరే చెప్పు ఇంకా
ఇప్పుడాక నువ్వు కాల్ చేసావా నాకు
ఆ కాల్ చేసినాను ఏమో నీ వాయిస్ వినిపిస్తలేదు
అది అంతాల అది కట్ అయిపోయింది
అవునా
ఆ
ఆహా అదే మీ వాయిస్ ఇంట్రెస్ట్ సరేలే అందుకే ఏమేమీ చెప్తా డిసిగు రేమన్
సరే ఇప్పుడు మాట మొదలెల్దామా
ఆ మాట్లాడదాం నేను తెచ్చి
చెప్పు దీప్కకి దీప్కకి చెప్పు ఇప్పుడు అర్జెంట్ కావాలంటా మళ్ళ వీళ్ళస్త స మ్యామ్ సు కోసం
టేనికి పొయ్యింది అక్క
అదే అంటున్నామ్ డ బ్బున్నదేమొ అని సరే ఏమన్ అంటారు నేను మనం భగవద్గీత నిన్ను భగవద్గీత చెప్పాలా నీకు
ఆ ఆగు ఒక వన్ మినిట్
వన్ మినిట్ లేదండి ఏం చేస్తున్నారు ఓకే భగవద్గీత చెప్పాలా మీ కు
ఆ చెప్పండి
ఆ ఓకే ఆ వెయిటిన్ ఆ ఇనిపిస్తుంది మీకు మీకు తెలుసా అస్సలు భగవద్గీత అంటే ఎందుకు కొంచం మీ ఆ ని అంటే ఏంది తెలుసా తెల్దు మీకు
అన్ తెల్వదం ఎందుకంటే నేను బుక్కు చూసి నాగానీ బట్ దాని గురించి తెల్వది అంటే దాంట్లో అంటే కృష్ డు గురుంచ్ ఉంటాది అని తెల్సు అంతే
అంటే కృష్ణడి గురించి ఉంటేవని తెలుస్ స మీకు హలో
ఇప్పుడు ఇదే అది రొం
ఆ రొం డా దే ప్రస్తుతం అయితే ఏమో చెప్పలేము
రొండూ దే
ఆ రెండుదే డబ్బున్న డబ్బున్న రావాల సబ్బు తీసుకొని ఆ కాదు భగవద్గీత ఏం చెప్తందంటే ఆ ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అండి నువ్వు మీరు రోడ్ మీరు నడుచుకుంటూ వస్తున్నారా ఇంకా ఐరన్ చేస్తున్నావ షాప్లోనే ఉన్నావాా ఇంకా అయితే ఓకే ఇప్పుడు నేను చెప్తాను సరే భగవద్గీత అంటే లోపలే ఏముంటుందో చెప్తా కుత
లోపలనే చెప్పండి
అయితే మనకి భగవద్గీత ఏం చెప్తుందింటే మనం రో నీకు తెలుసు చా అండి నేను ఎవ్వరిని నిన్న ఎందుకు కుట్టినా నేను ఎప్పుడు చచ్చిపోతా అవన్నీ ఆ
త అంటే టైం వచ్చినప్పుడు చచ్చిపోతాము
అనువ వర్వ
ఎవరు నన ఎవరు మనుషిన
ఆ అదే నువవు మనుషివా
ఆ మలింగ్ కాదా మరి
కాదు మన్ సరే మనిషి అంటే ఏంది
మంచి అంతే మ అంటే మనిషంటే ఏమో తెలవాదు చెప్పండి మీరే
మనం ఓరం అంటే నీకు నీ లైఫ్ పర్పస్ ఏంది నీ గమ్యం అంటే ఆ వింటున్నావు వినిపిస్తుందా నా సౌండ్
ఇన్ పీస్లో ఇస్తకై నందికే
ఓకే ఇప్పుడు వినిపిస్తుందా
ఇప్పుడు కూడా ఇనిపిస్తలేదు
ఎందుకు ఇనిపిించేలాగాండి నా వాయిస్ మీకు
ఏమో సక్కయితుది మీరే వాయిసు
ఇప్పుడు వినిపిస్తుందా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నా
ఆహా ఇనిపిస్తలేదు హలో చెప్పండి
మీరు కావాలని చెప్తున్నారా
నాకేం కాదు నాకుేం పాండేదా కాదని చెప్పడానికి
ఆ ఓకే ఓకే ఇప్పుడు విన్పిస్ స్తుంధి హలో మీది సౌ బాగా సౌండ్ వస్తుందండి మీది బాగా బాగా సౌండ్ వస్తుందండి బయట
ఆ చెప్పండి ఇప్పుడేమో రాదు
ఆ సరే భగవద్గీత ఏం చెప్తందింటే మనం ఎవరము మరణ కర్మ అంటే ఏంది ఉమ్ ఉ టైమ్ అంటే ఏంది నువ్వు టైం చూసావు కాదు ను టైమ్ జ సో రోజు కు టైమినింగ్ తెలుస్ అనేక్ హ చెప్పు ఆ
తెల్వదిషప్పు
సమయం అంటే ఏంది నేచర్ అంటే ఏంది నీ నీకు నీక తెలుసా నేచర్ అంటే ఏంది ప్రకృతి అంటే ఏందో తెలుసానికి
ఆ తెలుసు ప్రకృత అంటే అందం అంటే పీస్ఫుల్గా ఉంటది
ప్రకృతి అంటే దేవుడు ఆ ప్రకృ అందుకే భగవద్గీత చెప్తుంది దేవుడు అంటేవరు దేవుడు అంటేవరు మనం టీ వారమో కర్మ అంటే ఏంది. ఇంకా టైం అంటే ఏంది నే చర్ ఇచ్చారంటే ఏంది. ఇవి తెలుసుకోవడానికి మనం భగవద్గీత చదువుతాం. ఇది ఎవరు చెప్తారు. తెలుసా కనీసం
ఏంటిది ఇ ఇద అంతానా
ఆ
ఇదంతా కృష్ణుడు చెప్తాడని నీన్ అనుకు
సరే సరే ఆ ఓకే కృష్ణుడు చెప్తాడు అని చెప్తున్నావు కదా సరే కృష్ణుడు డైరెక్ట్ ఆ ప్రజలలకు అందరికి చెప్తాడా లేపోతే ఒకటే పర్సంట్కి చెప్తాడా మళ చెప్తాడు కృష్ణుడు
అంటే అంటే తెలిసి ఉంటది కదా కొంతమందికి ఇట్లా
నీకు సరే నీకు తెలిదు కాబట్టే చెప్తున్నా భగవద్గీత అనేది ఓన్లీ అర్జు అర్జునుడు హలో మీ వాయిస్ చాలా ఇనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ వా చాలా వినిపిస్తుంది మీ వాయిస్
సరే చెప్పండి
కొంచెం లోపల పోయి మాట్లాడండి.
ఆ చెప్పు చెప్పు ఇప్పుడు ఏమి
సరే భగవద్గీత అనేది కృష్ణుడు అర్జునుడికి చెప్పిండు.
మ్
లైక్ ఇప్పుడు లై ఇప్పుడు నువ్వు నేను అట్లా మాట్లాడుతున్నా అట్లా నువ్వు ఎగ్జామ్ ఫుల్ నాట్ ఇది రియల్ కాదు ఎక్జాంపుల్ నిను కృష్ణ నువ్వు అర్జున అనుకో అట్లా ఓ మమ్మీ మళ్ళీ కా మమ్మీ మళ్ళీ పిలుస్తుంది. సబ్బు కావాలంట
వస్తుంది ఇంగ వస్తున్ ఎ
ములు మమ్మీ సబ్బు కావాల అంటుంది ఏం అమ్మ దబ్బునా
వస్తున్నా వస్తున్నా
నువ్ ఫోన్ మాట్లడుకుంటునే వస్తవ ఇంటి కి
ఆ ఇ ఇప్పుడు టైమ్ ఎన్ని మినిట్స్ ఉంది ఇంకా
ఇంకా సబ్బు కావాలంట దీపిక అప్పటి నుంచి వెనకాలే వెళ్లింది
ఇంక ఎన్ని మినిట్స్ ఉంది
ఒక నిమిషం ఆగండి చూసున్నా ఇంకా త్రీ మినిట్స్ ఉంది కొంచెం కంటిన్యూ చేయండి
ఆ మా అమ్మయ్ దీపిక వచ్చిందా అక్కడికి
ఆ వచ్చింది ఎప్పుడొ వచ్చింది
వచ్చిందా నేను రాదు ఏమో అనుకున్నా
ఇప్పుడ వచ్చింది షాప్ లో లేదా
ఆ లేదు షాప్కి వెళ్ళిందేమో నాకు తెచ్చి ఇస్తదేమో నేను పోదాము ఇంటికి వద్దాము అనుకున్నా
లేదు ఇంకా త్రీ మినిట్స్ ఉంది కదా కాల్ కలి సాక రండి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం
ఆ అవును ఓకే చెప్పండి ఇప్పుడు వచ్చిందా దీపిక
ఆ వచ్చింది దీపిక మళ్ళీ వెళ్తున్నావా ఆ మళ్ళీ దీపిక షాపింగ్ ఇక్కడికి వస్తుంది
ఓకే ఓకే ఎంతమంది మీ సిస్టర్స్ మీరు
మేము హండ్రెడ్ మెంబర్స్ సిస్టర్స్ అండి
సరిపోతాద
నేను లాస్ట్ దాన్ని అన్నమాట
ఓకే
ఆ
అంటేది మొత్తం సిస్టర్స్ ఏనా బ్రదర్స్ కూడనా
ఓన్లీ సిస్టర్స్ హండ్రెడ్ మెంబర్స్ అండి మా మమ్మీకి మేము హండ్రెడ్ మెంబర్స్ గర్ల్సే ఆ మీరెంత మంది
మేము మేము హలో
ఆ చెప్పు చెప్పు
మేము ఒక్కరమే నేను ఒక్కదాన్నె
అవునా అయితే మీ అమ్మకి నువ్వు ఒక్క దా టే నీవు ముద్ధల బిడ్డవ
అవును
ఓహో అచ్చ అవునా మీర ఎక్కడున్నారండి బైట సౌండ్ లారీ ల సౌండ్ బాగా వినిపిస్తుంది
అంటే నేను షాప్ లో ఉన్నా ముందుగా నుంచి వెహికల్స్ అవన్ని పోతున్నాయి అక్క సౌండ్ వినిపిస్తు
నేన్ ఆల్రెడీ చెప్పాను కదా మనం కాల్ మాట్లాడుతుంటే వాయిస్ ఏమి వినిపించద్దు బ్యాక్గ్రౌండ్ ది అని
కరెక్టే మరి ఐరన ఎగరిసు మీ వచ్చి చేస్తారా
ఓకే వన్ మినిట్ మోర్ అండి మా ఇంకా టూ వన్ మినిట్ అయితే కంప్లీట్ అయిపో ది మన కన్వర్ట్ చేయి చెన్
ఓకే
ఇ ఇప్పుడు ఫుడ్ చేస్తారా ఆ వెళ్లిందండి
ఆ
మీరు ఫుడ్ ప్రతి రిపేర్ చేస్తారా ఇంటికెళ్ళి మీరు
ఆ ఏం లే మమ్మీ చేస్తది
అవునా మీ మమ్మీ చేస్త స్తదా అండి ఫుడ్
అంటే న నాకొచ్చు బట్ నేను చెయ్యా
ఓకే నాయనమేం చేసిందండి మీ నాయ నమ్మ
మా నయనమ్మనా మ నయనమ్మా అది డ్రింక్ చ అది కళ్ళు తాగుతుంది
తుందా ఇంకా బంద్ చేయలేరా షాపు
ఇంకా బంద్ చేయలే ఇంకా చానా
టైం పడుతదా ఇంకా ఇంకా ఇస్సిరి చేస్తుర్రా మీరు
అవును ఇ క బట్టలు ఉన్నాయి బానే ఒక వన్ టూ త్రీ ఒక ట్వంటీ బట్టలు ఉన్నాయి అవి వేస్తా అయిపోతాయి
కా అన్నిగనం చేసేదాకా ఇప్పుడు రా రా మీరు
నో నో రాము
అవునా ఓకే అండి నేను మళ్ళీ కాల్ చేస్తా నాకు కొంచెం పని ఉంది
సరే సరే